హలో
హలో
ఆ చెప్పండి వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఆ ఏం చేస్తున్నారు
ఏం చేయడం లేదు
ఉ ఇంకేంటి
చెప్పాలి మీరేమన్నా కొత్తగా ఏమైన్నా చెప్తారా
ఆ అవునండి మీకు మన సైడ్ అంటే మన తెలుగు వారు ఎలా పెళ్లి చేస్తారో మీక్ కో ఎలా స్టార్ట్ అవ్ దొ మీరు ఎప్పుడైనా చూసారా
హలో హలో
హలో
హలో చూస్ సరా మీకు అది తెలుసా
మాకు అంత తెలీదు మీకేమన్నా తెలిస్తే చెప్పండి
ఆ నాకు తెలుస అండి అంటే ఫస్ట్ ఎవరైనా ఇప్పుడు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆ ఎక్కడైనా సంబంధాలు మ్యాచింగ్స్ అట్ల అంతా చూస్తూ ఉంటారు కదా అలా నాకు తెలుసు ఉమ్ మాట్లాడండి
ఆ చెప్పండి అలా చేస్తారని మాకు తెలుసు ఇంకా ఎన్ ఎల ఎల జరుపుకుంటరు
ఆహ్ ఎలా అంటే ఫస్ట్ అమ్మాయిని చూడ్డానికి అలా అబ్బాయి వాళ్ళు రావడము
ఉమ్ మాకు అలానే వస్తారు
ఆ మరి ఆ తర్వాత ఆ అంటే ఓకే చెప్పుకోవడము తర్వాత ఫస్ట్ ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఫస్ట్ పెళ్లి స్టార్ట్ చేయడంలో ఐదు రోజులు పెళ్లి అని చెప్పి
ఎస్ ఎస్ ఐదు రోజుల పెళ్లి అంటే కొంతమంది రెండు రోజులు మూడు రోజులు చేసుకుంటారు
అంటే
కొంతమంది మూడు రోజులలోనే పెళ్లి అయిపోతుంది కొంతమంది ఐదు రోజుల్లో పెళ్లి చేసుకుంటారు కొంతమంది పదహారు రోజులు పెళ్లి చేస్తారు
ఆ అవి చేస్తారు అంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా
అవున్ స్టార్ట్ అవుతుంది అబ్బాయి వాళ్ళ ఇంటికి అబ్బాయి అమ్మాయి ఇంటికి ఇలా వస్తారు
ఆ మరి ఆ అదంతా అయిపోతది అంటే ఫస్ట్ ఫస్ట్ గాజులు ఫంక్షన్ అని చెప్పి మరి మెహందీ ఫంక్షన్ ఉం అని చెప్పి ఆ మరి కొందరు అయితే అదేమి ఫస్ట్ పసుపు దంచడం అని చెప్పి ఫస్ట్ పెళ్ళి అంటేనే పసుపు దంచడం స్టార్ట్ చేస్తారు
పసుపు దంచి ఒక రోకలో పసుపు కాయలు వేసి దంచి సాంగ్స్ పెట్టి
ఆ మీ నోట్లో ఏమైన్నా పెట్టుకున్నార ఇప్పుడు వినిపించలేదు క్లారిటీగా
ఏం పెట్టుకోలేదు నేను మూతికి కొంచెం ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను
అ లా
చెప్పాను కదండి ఇంతసేపు హెయిరుకిబెట్టుకున్నాం ఇప్పుడు ఫేస్ ప్యాక్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఊజ్ తా ఉంటాం
ఆ అవునా
ఇంకా ఇలా చేయడం వల్ల మంచి గ్లోనెస్ వచ్చిద్ది ఇట్లా పెళ్ళిళ్లకు గానీ ఏదేనికైనా పనికా మంచిగా ఉంటాం
ఉమ్ ఆ అలా చేస్తారండి మా సైడ్ అయితే పెళ్లి ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ పసుపు దంచడం స్టార్ట్ చేసి అదే పందిరాట వేయడము
పెళ్ళి కూతురు వెళ్ళి ఇంకోగ అమ్మాయిని చిన్న అమ్మాయిని కూర్చోబెట్టి
తిరిని చెయడము మళ్ళీ హల్దీ చెయ్యడము ఆ తర్వాత మరి ఒక ఫంక్షన్ హాల్ కి వెళ్ళడము అక్ క్కడ అందరు సంగీత్ అలా ఇలా చెయ్యడము
ఇంకా నైట్ అమ్మాయి వెళ్ళల పెళ్లి సంఘ పెళ్లి సమాడుగ చేసి అక్కడ మళ్ళీ అక్కడ పసుపులు పెట్టి చాలా బాగా చేస్తారు మా సైడ్ మీ సైడ్ కన్నా మంచిగా చేస్తారు మా సైడ్
ఆ మా సైడ్ కూడా మంచిగా చేస్తారు అంటే ఇంగ ఎలా ఉంటుంది ఇంకా మళ్ళీ పెళ్లిి భోజనం అంటే మన సైడ్ అంతా స్వీటే చేస్తారు
మాకు నాన్ వెజ్ వెజ్జ్ ఉంటుంది
మీరు నాన్ వెజ్ వెజ్ చేసుకుంటారా మీ మ్యారేజెస్ కి
అవునవును
ఉమ్ మేము అలా చేసుకోము మేము ఓన్లీ అచ్చ తెలుగు పెళ్ళింటి లాగా మంచిగా స్వీటే చేసుకుంటాం అంటే ముందు రోజు కేసరు కాని పాయసం కాని అలా చేసుకుంటాం నక్
మేము అన్ని చేసుకుంటాము కానీ పెళ్ళి తర్వాత అలా చేస్తాము
ఇంకా ఏంటి మళ్ళీ పదహారు రోజుల పండగ అని చెప్పి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ల అంటే అప్పుడు నాన్ వెజ్ చేసుకొని
ఆ నాన్ వెజ్ చేస్తారు
హ్మ్ ఏదైనా తెలుగు వారే ఆ
త ఉంటారు తిరుగుతా ఉంటారు
ఆ ఫెస్టివల్ కి పిలిచడం అంటారు పండక్కిి పిలిచడం అంటారు అప్పుడు కొత్త జంటలకి ఏదైనా స్వీట్ చేసి పెడతారు
చాలా మంచి మంచిగా వెరైటీసు
ఆ మరి ఆ మరి అబ్బాయి ఆ అబ్బాయి వాళ్ళ సైడ్ ఎవరైనా అంటే ఫస్ట్ నుండి ఫస్ట్ అది మర్చిపోయినాము ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఒకరి నేమ్స్ ఒకరు చెప్
ఆ మంచిగా ఆటబట్ ఇస్తారు
ఆ అదంతా పెళ్లిలో చాలా బాగుంటుంది ఆ మరి ఇంకా ఏమి ఈ మధ్య అయితే కొబ్బరి తోట పెళ్లి అంట మీకు తెలుసా నిక్కి
ఆ తెలుసు తెలుసు మేము అలానే చేసుకోవాల అనుకుంటున్నాం
అవునా చాలా బాగుంట్ టుందిఆ అసలయినా తెలుగు వాళ్ళ పెళ్లి జరిగినట్లా ఏ పెళ్లి జరగదండి ఇప్పుడు క్రిస్టియన్స్ పెళ్లి కూడా అంత
బాగా జర్ మన పెల్లి లాం త బాగా జరగవు
ఆ మన తెలుగు వారి పెళ్లి చాలా బాగుంటుంది
ఇప్పుడు ఫేమస్ అరటి చెట్లల్లో చేసుకోవడం కొబ్బరి చెట్లల్లో చేసుకోవడం
అరటి చెట్లలో ఎవరు చె ఆ
అంటే అర్చిటజ లోంటే అచ్చి చెట్లు కాదు చుట్టుపక్కల అలా ఉంటాయి చెట్లు అంటే త పాతే దగ్గర అటు ఇటు సైడ్ డెకరేషన్ కి
ఆ ఈ మధ్య డెకరేషన్ కి చాలా చాలా అండి ఈ మధ్య అయితే ఫంక్షన్ హాల్స్ తొ అప్పా అవి ఇవి అంత చెప్పి
గబ్బా సూపర్ ఉంటాయి అన్నీ
ఉ మధ్య చాలా బాగా ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ వస్తు తుంది
ఇంకా జూన్ జులై మొత్తం పెళ్ళిళ్ళ సీజన్
ఆ మీకు తెలుసా మనం చిన్నప్పుడు బియ్యం తింటే మన పెల్లప్పుడు వర్షం వస్తుంది అంటారు
మా సైడు జొన్నలు తింటే వస్తాయి అంటారు
అవునా
మ్మ్ బియ్యం అన్నా జొన్నలున్నా ఆ రోజు వర్షం పడితే నువ్వు చిన్నప్పుడు జొన్నలు తిన్నావు బియ్యం తిన్నావు చెప్తే వినలేదు ఇలా అవుతుది అందుకని తిన్నోదు అని చెప్తారు అలా అలా చెప్తారు
మ్మ్ ఆ ఇంకా ఏమైనా తెలుసా
ఇంకా నాకు అవే తెలుసు ఇంకేమిీ తెలిదు అంతగాను కానీ మసయిడు కొంచెం అట్లా ఆ అబ్బాయిల ఇంటికెళ్ళ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ రోజు ఏదో స అందరికి పిలిచి భోజనాలు పెట్టి
ఆ అందరు సైడ్ అట్లే చేస్తారు ఇంకా ఆ తర్వాత ఎంగేజ్మెంట్ అంటా ఆ తర్వాత వామ్మో చాలా షాపింగ్ అసలు పెళ్లి షాపింగ్ చేయాలంటే
తమ్ముర్లు అయితే అసలు పెళ్లి చేసుకోలేమమ్మ
ఆ ఈ వర్షాకాలము ఈ వర్షాకాలంలో అయితే చాలా కష్టం పెళ్ళిళ్ళు పాపము
ఓన్లీ మాన్సూన్ టైం మాత్రమే పెళ్లి చేసుకోవాలి
ఇంకా చాలా మంచి మంచిగా అసలు ఈ షాపింగ్ చాలా ఉంటు ఉంటుందండీ ఈ పెళ్లీ ఒక్కసారి మొదలు పెడితే తే
పండుగ జరిగినలా ఉంటది ఆ ఊరు మొత్తం
అవును అవును అందరిని ఊర్లో అందరినీ భోజనానికి పిలి చే ఆ మరి ఆ మరి పెళ్లికతుర్ని చేసే త ఇప్పుడు అదేమో నలుగు పెట్టి
అన్ని మంచి మంచిగా చేస్తారు ఇ ఇంకా ఇప్పుడు కొత్త కొత్తగా మళ్ళీ వెరైటీ వెరైటీగా సపరెట్ గా చేసుకోవడము సపరేట్ గా హల్దీ చేసుకోవడము అప్పుడిక మెహందీ మళ్ళీ ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కలిసి చేసుకొ కోడలు ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి
ఫోటోషూట్
ఒకప్పుడు పెళ్ళి షూట్ పెళ్ళి అంటే అసలు వాళ్ళిద్దరు చూసుకునే వాళ్ళే కాదు ఎప్పుడో పెళ్ళిలో చూసుకునే వాళ్లు
పెళ్లి చేసుకున్న తర్వాత అయితే మంచిగా ఉండే వాళ్ళు
ఇప్పుడు అలా లేదు అన్ని ముందే అలా అలా ఉన్న అలా ఉన్నప్పుడు అప్పుడు అలా ఉన్నందుకే అంత మంచిగా ఉంది ఇప్పుడు అలా లేదు కాబట్టి అన్ని ఇలా అయిపోతున్నాయి
అంటే అప్పుడు ఏంటంటే ఊరు కే అలా జరిగిపోయేది ఇప్పుడు అ అన్నీ అంటే ఏమైనా ఫొటోస్ కానీ ఏవైనా కూడా అంతా అంటే ఫాస్ట్ జనరేషన్ లాగా
ఆ జనరేషన్ అలా ఉంది కాబట్టి ఇన్నాళ్ళు మనం ఇంత మంచుకు ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉంటందో ఏమో
అవునవును నిజంగాంటేనే ఇంకా ఉ పెళ్ళయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫస్ట్ ఆ పెళ్లి వేసేటప్పుడే పందిరాటంట కొబ్బరి చెట్లు ఆకులు
హమ్ అవన్నీ తెచ్చి
ఆ అతి ఫస్ట్ పందిరి ఫస్ట్ పెళ్ళి అంటేనే ఫస్ట్ పెళ్ళి పందిరి వేస్తారు
పందిరిక్కి మంచి మంచిగా డిజైన్ చేస్తారు మళ్ళ పెళ్ళైన ఒక పందిరి ఇప్పుతారు ఇప్పే తప్పుడు కూడా మంచిగా ఉంటది అంతా వెరైటీ వెరైటీగా ఉంటది అసలు వన్స్ ఒక పెళ్లి స్టార్ట్ చేసినారంటే అది అయిపోయింత వరకు చూస్తే అప్పుడు మనకి పెళ్ళ అంటే ఏంటి
నేనైతే ఇంతవరకు ఎవ్వరు మ్యారేజెస్ అట్లా చూడలేదు ఇంకా మాకై ఎవరివి అలా స్టార్ట్ అవ్వలేదు
మేము చూ చూసాం గాని మరి అంత చూడలేదు అది చూస్తే తప్ప తెలియదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి చూడాలి ఏదో ఒక పెళ్లి చూస్తే
ఫస్ట్ నుంచి మన పెళ్లి అని చెప్పి షాపింగ్ చేసి అంతా హడావిడి హడావిడిగా ఆ
దాక చూస్తే అప్పుడు మనకి పెళ్ళంటే ఏంటి
ఆ ఆ ఇంట్లో అందరూ కొత్త బట్టలు వేసుకొని కలకలగా మెర్చిపో మెరిసిపోతూ ఇంకా
చేసుకుంటే మంచిగ చేసుకోవాలి అందరి అంతా బాగా చేసుకోవాలి ఒకటే ఒకేసారి చేసుకుంటాం మళ్ళీ మళ్ళీ చేసుకోం కాబట్టి వెళ్ళి అంత గ్రాండ్గా అంత అంత మంచిగ చేస్తరు
పెళ్లి అనేది లైఫ్ లో అందరికి ఒక్కసారే వస్తుందండి
ఆ అలా అలా చేసుకోవాలి
ఇంకా అదే కాదు ఈ మధ్య అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటారు అందరూ అంటే లైఫ్ లో ఒక్కసారే వస్తుంది తప్పదా అ నే లాగా
అలా చేసుకుంటారు
కానీ ఏమైనా మన సాంప్రదాయం ప్రకారం తెలుగువారు పెళ్ళి తెలుగువారు పెళ్లే ఒక సినిమా కూడా ఉంది కదా మా ఒక మాసం అని చెప్పి
ఏమో చూడలేదు నేను చూడాలి మీరు చె
ఆ సినిమాలో అంతా పెళ్లి గురించి వచ్చే ఉంటుందంటే పెళ్లి ఎలా చేయాలి పెళ్ళి అంటే ఏంటి టీ అనేలాగా ఆ సినిమా అంతా శ్రావణ మాసం అని చెప్పి
అవన్నీ చూస్తే తెలుస్త సది
ఆ ని ఇంటనే
తనమణి
ఆ శ కళ్యాణం అని ఇట్లంతా వాటి సినిమాలలో అంతా మన తెలుగు వాళ్ళ పెళ్లి గురించి ఎలా ఉంటుంది అది ఇని చెప్
ఇవన్నీ చూస్తేనే అర్థమవుతాయి
ఆ సరే అండి అయితే వినుమాత పంచుకునేందుకు థ్యాంక్స్
థ్యాంక్ యూ